అక్క హా వినిపిస్తుంది అక్క
హ్
మాకు ఇందక కూడా కాల్ అట్లనే చూపించింది కానీ అక్కడ పైన ప్రిపేరింగ్ కాలను బడతా ఉంది
అది పోయిందిరా ఇందాకా
అవునా నేను ఇంకా కాల్లోనే ఉన్నారేమో సేట్ కాలేదేమో అన్నీ అట్లే పెట్టా
ఆహా లేదు లేదు కట్ అయిపోయింది. వెంటనే టైం చూపించింది. ఏన్ని సెకండ్స్ మాట్లాడారని తర్వాత రేప్ టికి ఏముంది
ఆ ఏం మరి ఇ హ జీరో వేస్తున్నారు.
అదె వాళ్ళతో ఆళ్ళనె కట్ చేసినట్టున్నారులే
అ
అ
నందిని ఫోన్ ఇక్కడుంది ఎవరితో మాట్లాడానో నాకేం తెలుసు నేను అక్కతో మాట్లాడుతునా
భలే ఉన్నార్ర అందరు మీరు
హ హ హ అస్సలు ఖాళీయే లేదక్క ఒక బెంచ్ కూడా
ఈ మ్
ఎవరు బెంచిలల్లో వాళ్ళ కూర్చొని ఫోన్ చెవులో పెట్టుకోవుండారు
వీళ్ళు మాట్లాడట్లేదు వీళ్ళు చేయట్లేద ఇది అబ్బాయిలు ఎవరు
చెయ్యొచ్చంట అది కూడా రీసెంట్ గానే కదక్క చెప్పారు
ఉం లేకపోతే వాళ్ళగూడే పాటకి
ఆ వాళ్ళు కూడా ఈ యాడి కాడ జాయిన్ జేపి పె ఈ మన్నే కాబట్టి ఇంక తెలిదు
హుమ్
వీళ్ళు కూడ ఎవరు చెప్పినట్లేరు బాయ్స్ కి
చేస్తే వాళ్ళింక ఫస్ట్ స్టార్ట్ మ్ ఇంకా రార్
ఆ అస్సలు ఇన్వాల్ రో ఆఛాన్స్నల్ మిస్ చేయరి
నా నార్మల్గా అలా మాట్లాడరేదన్నా సుత్తి మాట్లాడమంటే వాళ్ళ మళ్ళీ వేరేలా ఉంటాయి
అయి మాట్లాడుకోండి ఈళ్ రికార్డ్ చేసి కావాలనే తీసేస్తారు వాళ్ళు పర్సనల్స్ కూడా ఏం చెప్పకూడదని చెప్
ఆ అవున్రా జస్ట్ నేమ్ మనం
ఆ మే ఇది గూడ
మూవీస్ ఏదన్న చూస్ కదా ఏం లేదా
ఏందక్క
మూవీస్
ఆ అస్సలు ఖాళీయే ఉండదక్క
మీరే బిజీ ఉన్నారుగా అయితే
స్ ఎతుక్కోవాలి బస్ బస్సు లో పోవాలి ఆడ నుంచి మళ్ళీ దిగి ఆడ నుంచి నడిచి కొన్ పోవాలి ఆడ ప్లేట్లు కడగాలి పైకెళ్లాలి చాల పని ఖాళీ ఉన్నప్ సండే కూడా బట్ట్ బట్టలు ఉతకాలే
వాషింగ్ మిషిన్ లేదా
వాషింగ్ మిషిన్ ఉంటది అక్క కానీ సండే అసలు ఖాళీ ఉండే
ఓ అయితే సాటర్డే అలా వేసుకోండి నై వెళ్తారుగా నైట్ టైమ్ లో అలా
సాటర్డే నైట్ వేసేస్తాం మేము మార్నింగ్ మళ్ళీ వటి ప్లర్ పెట్టుకోవాలా వాట్లే జాగ్రత్తగా ఉన్నాయలేదో చూసుకొని వాటిని ఎతుక్కొచ్చుకోవాలి.
ఎక్కడ టెర్రస్ పైనేనా ఆరెస్ నేది రూమ్స్ లల్లన
రూమ్స్ బయట ఆరేసుకోవచ్చు టెర్రెస్ పైన కూడా ఆరేసుకోవచ్చు అక్క
ఉమ్
టెర్రస్పైయినంటే కింద పడిపోతా ఏమో అని భయం వేస్తా పెట్ పెట్నా కూడా తీసేసుకుంటారు అక్క
ఓకే
తీసి వాళ్ళ వాటిలకు పెట్టేసుకుంటారు
అలా ఎలా పెడతారు రా
పెట్టేసుకుంటారు అసలు ఏం కనిపివు మా రూమ్ లో అయితే సోపులు కనిపించవు ఫేస్ క్రీమ్స్ కనిపించవు. షాంపులు పేస్ట్రీలతో సహా ఏం కనిపించవు.
సిసి కెమెరాస్ లేవా
రూమ్స్లో ఎట్లుంటాయాక్క
ఫైట ఆర
బయట ఉంటాయి రూమ్స్లో ఉండవు.
మరి రూమ్ లో మీరే ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటారా ఎంతమంది
రూమ్ లో ఒక టెన్ మెంబర్స్ ఉంటాం అక్క లేస్ పొద్దున ఆ పెద్ద గొడవ అన్నమాట స్నానం చేయడానికి ఒక బాత్రూమే
ఒకడేన ఉన్నది వాశ్రూము
ఒక రూమ్ కి ఒక బాత్రూమే ఉంటంది ఇల్లు లాగుంటది అక్క ఇ ఇల్లు లాగా బెడ్రూమ్ లో నలుగురు హాల్ లో నలుగురు వంట్ రూమ్ లో ఇద్దరు అట్లా
మరి బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకి వాష్రూమ్ అవైలబిలిటీ ఉంటదిగా
ఆ బెడ్రూమ్ లో వాళ్ళకి పక్కనే ఉంటది
మ్ మరి హాల్లో వాళ్ళకి ఒక వాష్రూమ్ ఉండదు
అట్ల ఏం లేదు ఒక బెడ్రూమ్ లోనే ఉంటది హాల్లో వాళ్ళు వంట రూం లో వాళ్ళకూడ అదే
మ్
పొద్దున్నే నాలుగు నుంచి స్టార్ట్ చేస్తారు స్నానాలు
అయితే సరిపోదు గా టెన్ నెంబర్స్ కంటే
ఉ చాలా కష్టం అయిపోయిద్ది
క్లీనింగ్ చేస్తారా రా
ఆ రోజు వస్తారు ఎవరో వచ్చి చేసిపోతారు మేము వచ్చేస్తాము ఇక్కడకి కాలేజీకి
బానే చేస్తారా
ఆ బానే చేస్తారు ఆ నీట్ గానె ఉంటాయి ఫోర్ త్రీ కి నా తెలిసి రాసిన కూడా పంపించేయండి అక్క
భలె ఇష్టంరా
నేను అడిగి చూస్ స్తను రాననింది ఏందో హాస్టల్ లో కూడా రూమ్ కి టెన్ మెంబెర్స్ ఏస్తున్నారంట
ఆ అవునంట
ఆ ఎగ్జామ్స్ టైమ్ లో ఫోన్ తీసుకుంటె చదవలేము అక్క మాకు అంతా ఫోన్ లోనె ఉంటద్ది
మీరు చెప్పాలి ఆ విషయం సార్ మాకు ఈ మొబైల్ లోనే ఉంది అని పదహారు అంటె ఇదేది వైఫు గిఫు అన్ని ముందర ఓ
ఏం చేస్తున్నారో హాస్టల్ళ్ బట్టలు ఎట్లా ఆరేసుకుంటారో రూమ్స్ లోనే కాబట్టి ఆరేసుకునేది
టెర్రస్ కిందేయమని చెప్పండి ఈ టెన్డేస్ ఇంకా పైన కట్టమని చెప్పండి
ఆ అట్లే ఇంగ చెప్పాలి అసలు కష్టం అయితది పీజీ లో అయినా టెర్రస్ ఉంటది కాబట్టి ఆరేసుకోడానికి ఉంటది వీళ్ళు పీజిలో ఏం కో ఉండవ్ అక్క
అ ఇక్కడైనే ఉండద ఆ
హాస్టల్లు ఫుల్లుగుంటాయి కాలేజీ దగ్గర కూడ ఉంటాయి
అదే అంటగా చెప్పింది కోతులు ఉంటయి పైన ఆరేసుకుందామన్నా
వచ్చిందంటే ఇంకా అంతే మ లంచ్ బాక్స్ తాస్కుడు తీసేసుకుంటాయి అక్క అవి
మికి సుదం
స్నాక్స్ ఉండి నెయ్యవు ఆ జిప్పు తీస్తది అది భయమే లేదు
అప్పుడ భయమే ఇలే
నిలబడుకొని ఉండిది కోతులు వచ్చా కూడా
ఉ
మేమైతే అరుస్తాం ఆ పిల్ల గొమ్మనుండిది అప్ప ఎలుకలను కొడతదక్క వరకు చన్ చంపేసి ఆ తర్వాత బయట పడేస్తారు ఇద్దరు
ఉ
తరివి తరివి తరివి తరివి కొడతారు ఆ కొవ్వతు లోచ్చినప్పుడు కర్ర పెట్టుకుని ఉంటారు
వే ఒకసారి బెడ్ మీదకే వచ్చిందంటగా కోతి అదేదో దాని పాటు కాదుంది ఇది పిల్ల పాటి గీ
అస్సలు భయంలేదు ఇద్దరికీ ఇద్దరిద్దరూ అట్లే కూర్చొని ఉంటారు నేనైతే సు అక్కడ రూమ్ కేళ్తే ఇంకంతే అక్క ఒక్క రోజు ఏమో ఇద్దరు బైటి కేళ్ళిపోయరు నేనొక్కటే ఉన్న రూమ్లో కోతచ్చేసింది ఆ
రూమ్ లాక్ ఏసుకొన్నారా టు
లాక్ వీళ్ళిద్దరు వేసారేమో అనుకో నేను సైలెంట్ ఉన్న నేను వేసుకుంటానని వాళ్ళు వెళ్ళిపోయారు
ఓకే
అప్పుడు వచ్చేసింది కోతి అన్ని సిందర వందర చేసేసి వెళ్ళిపోతదక్క
పిల్లులు లేవా
ఆ అవి లేవు వార్డెన్ రూమ్ దగ్గర ఒకటి ఉంది పిల్లి
ఓకే మొన్న ఏదో మొన్న ఏదో వార్డెన్ ఏదో ఎక్కువ చేసిందంటగా మొబైల్స్ లా కొడము
అన్ని ఎక్కువే చేసిద్దక్కా అమే వల్ల నేను సగ అయి పేనా యారీ ఇప్పం పిండు హాస్పిటల్ కంటే అ అర్ధరాత్రులయినా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమంటది
వాళ్ళు భయపడతారుగా
ఆ పొద్దున్న నిదానంగా చెప్ ప్పుకుంటాం కదా రాత్రి చూపి చేేసుకున్న తర్వాత ఆహా అప్పుడే చేసేయాలి పేరెంట్స్ ఆ సరే అంటే ఇప్పుడు తీసుకుపోవాల అన్నమాట
అ
అ ఫస్ ను నుంచి అంతే అక్క
ఇంకోటి వాళ్ళది కూడా ఇంకా వాళ్ళకి కూడా ఉంటాయిలే ప్రాబ్లమ్స్ కొన్నీ ఏమన్నా అయితే మళ్ళీ ఆళ్ళ మీదకి వస్తారు.
ఆ అవును ఇప్పుడు ఎవరో ఏరే ఏరే కాలేజీ వాళ్ళు కూడా వస్తారంట. ఇంకా అసలు తట్టుకోలేము న్ని
వల్లే యైటి మెంబర్స్ ఉన్న రంటాగా
ఆ ఉన్నారంట, అందుకే ఈ పక్క బిల్డింగ్ వాళ్ళందరూ వాళ్ళ పక్క ఆ పక్కకు వచ్చేయమన్నారంట వాళ్ళ కోసం
ఉమ్
ఫ్యాన్లు కూడా రూమ్ కి రొండే సరిపోతుందో సరిపోరో ఎట్లున్నారో అసలు నేను ఇయరే వచ్చేసినాను అక్క, చెప్పండి దేంట్లో అం ఇన్వాల్వ్ అవ్వదులే అక్క బాగుంటది
ఆ పిల్లా ఇన్వాల్వ్ అవ్వదు, ఆహా ఏదన్నాట్ మాట్ మాట్లాతే ఆర్గ్యమెంట్ చేస్
ఆ కరెక్ట్ పాయింట్ ఉంటే సరి గట్టిగా మాట్లాడుద్ది లేదంటే గొమ్మన ఉంటది చెత్తది ఎంత సేపు క్లాస్ లో మాట్లాడుకుంటా ఉన్నాము అక్క ప్రిన్సిపల్ సార్ వచ్చేసినారు నేను వెంటనే మాట్లాడుకుం తనో
తిట్టారా
మేము ఫోన్ బెంచ్ లో పెట్టేసినం సారోచ్చే లోపల
ఓకే ఆపిల్లవి కూడా అయిపోయా అనుకుంటా కాల్సు
ఆ అయిపోనాయ్ అని చెప్పింది
అయిపోయా అంటనా
అయితే నేనే చెప్తా అనింది
నాతో త్రీ ఉన్నాయని చెప్పింది నిన్న త్రి యో ఫోరో
ఇన్న కద ఇందాక ఈ రోజు అయిపోయినింటది
హ్మ్
అ నేను మళ్ళీ ఈవినింగ్ చేస్తాను అని చెప్పినా
ఆ ఆ పిల్ల మాట్లానోళ్ళందరితో నా ఇచ్చింది అన్నమాట ఎవరెవరితో మాట్లాడిందో వాళ్ళందరికి నా నెంబర్ ఇచ్చింది నాది నాదే అలా అయిపెయ్ చెప్పింది అదే ఇద్దరు భాషలు సేమ్ ఉన్నాయి అంటున్నారు సేమ్ ఉన్నాయి అంటున్నారు
ఇద్దరు వయసు ఒకట్లే ఒకటే ఉన్నాయి అంటే కొంచెం డిఫరెన్స్ అంతే ఆ ఆ పిల్లది కొంచెం ర్యాష్ గా అయ్యింది వాయిసు
ఫస్ట్ స్టార్టింగ్ లో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అంటే ఎగ్జాక్ట్ ఈ పక్కన పక్కన వాయిస్ అవి ఏదనా రికార్డింగ్స్ ఉంటాయి కదా విన్నప్పుడు సేమ్ అంటే సేమ్ అ పిచ్చయ్ అనమాట
అవునక్క అన్ మీది కొంచెం సాఫ్ట్ గా ఉండిద్దిర అనా అట్లా కాదనమాట కొంచెం రాష్గా వచ్చిద్ది ఆ పిల్ల వాయిసు అంత డిఫరెన్స్ ఇద్దరిది సేము
ఆ పిల్ల తెలుగు రా సీమ కదా ఆ పిల్లే బాగా మాట్లాడతది ఫ్లూయెంట్ గా అందుకే ఆ పిల్ల వాయిస్ అలా వస్తది నాకంత మాట్లాడ్డానికి రాదు తెలుగు మాట్లాడుతా గాని ఇంగా అవి ఉంటయి గా ఆ యాస ఉండదు అనమాట ఆ స్లాంగ్ ఉంటదిగా అది రాదు
సరే అక్కా ఇంకేమీ అయితే బాయ్ ఆ ఆ సరే